హలో.
హలో.
హలో.
ఏం చేస్తున్నాం స్టడీ హాల్కి వెళ్ళిపోయినావా నేను ఇప్పుడే లేసి టైం చూసుకున్నా.
అవును నేను వచ్చి అరగంట అయిపోయింది ఇక్కడే కూర్చున్నా. నువ్వు ఎక్కడున్నావు అసలు ఈ రోజు అప్పుడేస్ హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది.
అవునా నిజమా. మన రెగ్యులర్ కార్నర్ విండో టేబుల్ ఖాళీగా ఉందా లేదా లేక ఎవరన్నా వచ్చి కూర్చున్నారా అక్కడ కూడా
అదృష్టం బాగుండి ఇంకా ఎవరు రాలేరు నా పక్క సీట్ లో ఒక నోట్ బుక్ పెట్టి ఉంచా నీకోసం కానీ త్వరగా రా సూపర్వైజర్ ఇటువైపే తిరుగుతున్నాడు
ఆ అబ్బా థ్యాంక్స్ కాపాడావ్ ఇప్పట్ ఇప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరుతున్నా నైట్ మొత్తం మా సిలబస్ మొత్ త్తం పూర్తి చేసేసరికి మూడు అయిపోయింది అందుకే పొద్దున్న మెలకువ రాలేదు ఇప్పుడే లేస్నా
నాకు తెలుసులే నువ్వు నైట్ అవుట్ చేస్తావని కానీ ఇలా రాత్రి అంతా చదివి పొద్దున్నే ఇక్కడికి రావడం వల్ల మన స్లీప్ సైకిల్ పూర్తిగా పాడైపోతుంది కదా నాకైతే కళ్ళ ముందు బుక్ తెరిచి ఉన్నా బుర్రకి ఏం ఎక్కట్లేదు
అవును నా పరిస్థితి కూడా అంతేరా నిన్న మధ్యాహ్నం అయితే డెస్క్ మీదే ఇరవై నిమిషాలు నిద్రపోయాను లేచి చూసేసరికి నానొదుటి మీద నోట్బుక్ లైన్లు పడిపోయాయి
ఆ నేను చూసానది నువ్వు చాలా ప్రశాంతంగా పడుకున్నావని నేను నిన్ను లేపలేదు అయినా నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మన రోలో ఉన్న వాళ్ళంతా దాదాపు సగం నిద్రలోనే ఉన్నారు ఆ లంచ్ తర్వాత వచ్చే నిద్ర మామూలు ఉండదు కదా
అవును అంతా ఇక్కడున్న ఏసీ మహిమరా వాతావరణం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కదా దానికి తోడు ఆ బ్లాక్ అండ్ వైట్ అక్షరాలు చూస్తూ ఉంటే ఆటోమేటిక్ గా కళ్ళు మూతలు పడిపోతాయి
అవును నిజమే సరే కాని నిన్న మాట్లాడుకున్న ఆ రిఫరెన్స్ బుక్ తెచ్చావా వెనకాల సాల్వ్స్ క్వశ్చన్స్ పేపర్స్ ఉన్న బుక్
ఆ తెచ్చాన్ రా నా బ్యాగ్ లోనే ఉంది నేను రాగానే నీకు ఇస్తాను అన్నట్టు నిన్నటి చాప్టర్లో ఉన్న ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని నువ్వు సాల్వ్ చేయగలిగావా
నేనా సగం వరకు చేశాను కానీ చివరిలో ఆ ఫార్ములా అప్లై చేసే దగ్గర ఆ స్ట్రక్ అయిపోయా మనం లంచ్ బ్రేక్ లో డిస్కషన్ రూమ్ కి వెళ్ళి ఇద్దరం కలిసి దాన్ని సాల్వ్ చేద్దాం
ఆ సరే అలాగే చేద్దాం అన్నట్టు లంచ్ ప్లాన్ ఏంటి ఈరోజు బయట నుండి ఆర్డర్ ఇద్దామా లేక కింద ఉన్న క్యాఫ్టీరియా కి ఎళ్ళి తిందామా
కెప్టేరియాకి వెళ్ళాం మధ్యాహ్నం భారీగా తింటే అస్సల్ చదవలేం లైట్ గా ఏదైనా తినేసి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేద్దాం
కరెక్ట్ ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఆ లాంజ్ లో ఉన్న కాఫీ మెషనే మనకి అసలైన స్పాన్సర్ మనం వారానికి ఎన్ని కప్పుల కాఫీ తాగుతున్నామో మనకే తెలీదు నో పార్క్
అవునవును మన బాడీలో బ్లడ్ కంటే కెఫినే ఎక్కువ ఉన్నట్టుంది ఈ మధ్య సరే నడుస్తూ ఫోన్ మాట్లాడ ఆపి త్వరగాారా ఈరోోజు ఇక్కడ వైఫై సరిగ్గా పనిచేయ లేదు నువ్వు లోపలికి వచ్చే ముంద ఏమైనా వీడియో లెక్చర్స్ ఉంటే మొబైల్ డేటాతోో డౌన్లోడ్ చేసుకొని రా
హ్మ్ సరే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఇప్పుడే డౌన్లోడ్లో పెట్టేస్తాం ఒక పది నిమిషాలు అక్కడ ఉంటాను నేను ఓకేనా
ఓకే ఓకే మెల్లగా నడుస్తూ లోపలికి రాకముందే ఫోన్ లో నేను మెట్లెక్కుతున్నా కానీ నిజం చెప్పనా ఇందాక నువ్వు సిలబస్ కొండలా ఉంది అన్నావు చూడు అప్పటి నుంచి నాకు లోపల విపరీతమైన టెన్షన్ మొదలైంది
అవునరా నేనే ఏదో క్యాజువల్గా అన్నాను కాగాని నా పరిస్థితి కూడా అంతే రోజులు ఎలా గడిచిపోతున్నాయో అస్సలు అర్థం అవ్వట్లేదు నిన్న రాత్రి క్యాలెండర్ చూస్తే ఒక్కసారిగా గుండె ఆగిపోయింది అయ్యో ఇంత త్వరగా ఉందా ఎగ్జామ్ అని అనిపచ్చింది
కరెక్ట్ ఏ పైగా ఈ మధ్య ఎంత చదివినా బుక్కు పక్కన పెట్టగానే అసలు ఏం గుర్తుట్లేదు అనె భయం భయం వెంటాడుతుంది ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు అన్నీ మర్చిపోతానేమో అనిపిస్తుంది
అబ్బా సేమ్ ఫీలింగ్ నాకు కూడా నేను కూడా అదే అనుకుంటున్నా చదివేటప్పుడు అంతా గుర్తున్నట్టే అనిపిస్తుంది కానీ మళ్ళా మరుసటి రోజు ఉదయం చూస్తే మైండ్ అంతా బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది అసలు మన మెమరీ పవర్ తగ్గిపోయిందేమో అని అనిపిస్తుంది నాకైతే
మన మన మన మెమరీ పవర్ ఏం తగ్గలేదు గాని దీని ఎగ్జామ్స్ ఎయాంగ్జైటీ అంటారు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అలా అనిపిస్తుంది అంతే నిజానికి ఎగ్జామ్ పేపర్ చూడగానే మన సబ్కాన్షియస్ మైండ్ నుండి ఆన్సర్స్ అన్ని గుర్తొస్తాయంట నేను ఒక ఆర్టికల్లో చదివాను నీకు చాలా సార్లు చెప్పాను
అబ్బా వినడానికే బాగానే ఉంది అని ప్రాక్టికల్ గా టెన్షన్ ట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది పైగా ఈసారి క్వశ్చన్ పేపర్ పాయటన్ కూడా కొంచం మార్చారు కదా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారంట నేను న్యూస్ లో చూసినా మొన్న
అవును డైరెక్ట్ క్వ్చన్ కంటే అవే టైం ఎక్కువ తింటాయి కదా అందుకే ఇగ మనం చదివేటప్పుడే కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం చేసుకుం కోవాలి బట్టి పడితే ఈసారి పప్పులు ఉడకవు అందుకే నేను ఈ వీకెండ్ అంతా కేవలం మ్యాట్ మ్యా మాక్ టెస్ట్లు రాయడానికి కేటాయించాలనుకుంటున్నా
మంచి ఐడియా టైం మేనేజ్మెంట్ కూడా అలవాటు అవ్వాలంటే టెస్టులు రాయడం చాలా ముఖ్యం మనకు తెలిసిన ఆన్సర్స్ కూడా టైం సరిపోకపోతే వదిలేస్తే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు నేను కూడా నీతో పాటే ఆ టెస్ట్లు కూడా రాస్తాను
ధన్ ధన్ ఇద్దరం కలిసి రాద్దాం మార్కులు ఎవరికి ఎన్ని వచ్చాయో చూసుకొని మన తప్పులు సరిదిద్దుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే టెన్షన్ పడి రాత్రిలు నిద్రపోకుండా చదవడం ఆపేయాలి మైండ్ కి రెస్ట్ లేకపోతే ఎగ్జామ్ రోజు బుర్ర అస్సలు పనిచయదు
నిజమే ఈరోజు నుంచి రాత్రి ఖచ్చితంగా కనీసం ఆరు గంటల అయినా పడుకుందాం సరే నువ్వు ఇంకా ఎక్కడున్నావ్ డోర్ దగ్గరకి వచ్చావా
ఆ డోర్ ముందే ఉన్నా ఫోన్ లోపల సైలెంట్ మోడ్లో పెడుతున్నా వచ్చేస్తున్నా సిక్స్ రెడీగా ఉండాలి
నువ్వు ఈ రోజు వార్తలు చూసినావా ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే చాలా ఎ ఉంటాయి అని చెప్తున్నారు కదా వాతావరణం చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తుంది
అవును అవును మనలాంటి సిటీ జనాలకి వర్షం పడితే చల్లగా ఉంటుందని సంతోషపడతం గాని ఈ సీజన్ వస్తే రైతులకు ఎన్ని కష్టాలు వస్తాయో కదా
నిజం జెప్పావు వర్షం పడకపోయినా సమస్యే మరీ ఎక్కువ పడినా కూడా సమస్యే అసలు ఈ సీజన్ మొదట్లోనే విత్తనాలు ఎరువులు కొరతతో వాళ్ళు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు కల్తీ విత్తనాల వల్ల చాలా మంది నష్టపోతుంటారు మళ్ళీ
అవును అదొక పెద్ద దారుణం అంత కష్టపడి అప్పులు జేసి పెట్టుబడి పెడితే తీర మొలకలు రానప్పుడు ఆ రైతు పడే ఆవేదన వర్ణనాతీతం దానికి తోడు ఒకవేళ పంట చేతికి వచ్చే టైంలో భారీ వర్షాలు పడితే పంట మొత్తం మీట మునిగిపోతుంది
ఉ నిన్నే పేపర్లో చూసాను నేను గాలివాన్లకి వరి పంట మొత్తం నేల వాలిపోయిందని అలా పంట నీళ్ళల్లో నాగడిపోతే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదు కదా చేతికిచ్చిన ముద్ద నోటికి అందకుండా పోవడం అంటే ఇదేనేమో అనిపించింది నాకు ఆ వార్త చూసిన తర్వాత
అవును పైగా ఈ మధ్యకాలంలో వాతావరణం అస్సలు నమ్మదగ్గట్టుగా ఉండట్లేదు ఎప్పుడు తుఫాన్లు వస్తాయో ఎప్పుడు అతివృష్ అవుతుందో తెలియట్లేదు ఒకవేళ కష్టపడి పంటని పంటని కాపాడుకున్నా దాన్ని అమ్ముకోవడానికి మార్కెట్ యార్డు తీసుకెళ్తే అక్కడ ఇంకో పెద్ద సమస్య ఎదురవుతుంది
కరెక్ట్ పాయింట్ చెప్పావ్ ఆ మార్కెట్ యార్డ్లో సరైన షెడ్లు ఉండవు ఓపెన్ ఏరియాలో ధాన్యం బస్తాలు ఉంచడం వల్ల ఒకవేళ హఠాత్ వర్షం వస్తే ఆ కష్టం అంతా తడిసి ముద్ద అయిపోతుంది ఆ తడిసిన ధాన్యాన్ని కొనుగోలుదార్లేమో తక్కువ ధరకడుగుతారు పాప
అవును తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి క్వింటల్ కి చాలా ధర తగ్గిస్తారు రైతు కల్ల ముందే తను రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంట అలా తక్కువ ధరకమ్ముడి పోతుంటే వాళ్ళు ఎంత కమ్మి కుమ్మిలిపోతుంటారు కదా
అసలు మన దేశంలో వ్యవసాయం అనేది ఒక జూదంలా మారిపోయింది కదా పెట్టుబడి పెట్టడానికేమో అప్పులు జేయాలి మళ్ళీ అప్పులు తీరాలంటే ప్రకృతి కరణించాలి మార్కెట్లో మంచి ధర దొరకాలి ఇందులో ఏ ఒక్కటి తేడా కొ నా పాపం కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతది
నిజమే అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది రైతుల పిల్లలు వ్యవసాయం వైపు రావడానికి ఇష్టపడట్లేదు ఎంత కష్టపడినా సరైన గుర్తింపు ఆదాయం లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం జేస్తారు చెప్పు
అవును కానీ దేశానికి వెన్నుముక లాంటి రైతులే వ్యవసాయం ఆపేస్తే రాబోయే రోజుల్లో తిండికి ఎంత కొర్త వస్తుందో ఆలోచిస్తూనే భయమేస్తుంది అప్పుడప్పుడు ప్రభుత్వమెమో పంటల బీమా పథకాలను మరింత సులభతరం చేయాలి నష్టపోయిన ప్రతి రైతుకి సాయం అందేలా చూడాలి ప్రభుత్వం గూడ
అవును సాంకేతికతను ఉపయోగించి ముందే వాతావరణ హెచ్చరికను రైతులకు చేరవేయడం ఆధునిక నిల్వ కేంద్రాలకు అందుబాటులోకి తీసుకురావడం చాలా అవ్సరం అప్పుడే వాళ్ళక్ కొంతవరకైనా కాపాడుకోగలం
కరెక్ట్ మనమేమో ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాం కానీ అక్కడ పొలాల్లో రైతు పడే ఆవేదన చలి పుట్టిస్తుంది
నిజమే సరే గాని ఈరోజు పేపర్లో రైతులకు సంబంధించిన ఏదో హెల్ప్ లైన్ నెంబర్ వేసారు మనక్ తెలిసిన రైతులకు ఆ వివరాలు షేర్ చేద్దాం కనీసం ఏదనా సమాచారం ఉపయోగపడవచ్చు
మంచి ఆలోచన అలాగే చేద్దాం
అవును ఇందాక నువ్వు నిల్వ కేంద్రాల గురించి అన్నావ్ కదా దాని వల్ల రైతులకు చాలా పెద్ద ప్లస్ అవుతుంది కానీ చాలా గ్రామాల్లో ఇప్పటికీ అలాంటి సదుపాయాలు లేకపోవడం వల్లే పంట చేతికి వచ్చిన వెంటనే తక్కువ ధర కైనా అమ్ముకోవాల్సి వస్తుంది
కరెక్టె ఒకవేళ నిల్వ వస్తువులుంటే మార్కెట్లో మంచి ధర వచ్చే వరకు రైతులు తమ పంటను దాచుకోవచ్చు ఈ వర్షాల టైంలో ధాన్యం పాడవకుండా కూడా ఉంటుంది దీనివల్ల మధ్యవర్తులు దోపిడీకి కూడా చాలా వరకు తగ్గుతది కదా
అవును ఈ దళారుల వ్యవస్థ వల్లే అసలైన రైతుకు తక్కువ లాభం వస్తుంది కొనే వినియోగదారుడికేమో ఎక్కువ వారం పడుతుంది మధ్యలో ఉండే వాళ్ళే ఏ కష్టం లేకుండా లాభ పడిపోతున్నారు
నిజమే సరే మరి ఉంటాను నేను ఇగ బాయ్
ఎందుకేమైంది అప్పుడెనా కొద్దిసేపు మాట్లాడొ